హలో పో ఇనపడుతుందా
అహ్
ఉహ్ ఇక్కడ బుడ్డోడు ఉన్నాడు చాలా తెల్ తెల్లాంగా ఉన్నాడు ఎవరో వచ్చారు ఇక్కడికి ఎవరో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఉహ్ హుహ్ తోటే ఓక్క పిల్లడు అనుకుంటా నువ్ ఆల్గదా అండం
హహ్
ఇక్కడ బోల్డ్ ఆఫీసులు ఉన్నాయి. అంగన్వాడీ వాళ్ళు అంగన్వాడీ వాళ్ళకి మీటింగ్ అనుకుంటా కుట్టేసుకున్నారళ్ళు.
ఉహ్మ్ వెలకు
ఇన్నే ఉన్న బడి పిలుస్తుంది అంట ఇక్కడ వాస్ట్రెటర్
మీ డాడి ఫోన్ చేసవా
లేదు ఇంకా ఎక్కడికో వెళ్ళడంట వచ్చాక అప్పుడు ఏళ్లలి
ఇక్కడకి ప్రజమండ్రా
ఉహు కాళీ
సరే బోన్ చేసడా బోన్ చేసల్లేడా
తెరిదే
మారాడేల కదా
అలాగే వచ్చక ఆడుతల్లే
అమ్మా నీ గూగుల్ మీట్
ఉహ్ హు
మోన్ పెళ్లెంది కదా సార్కీ అం అందరు మూడేసి వందలు వేసుకుని అంట గిఫ్ట్ కొన్నారంట.
ఏసార్కి
బ్యాంక్ లో సార్కి
హలో
బ్యాంక్లో సార్
ఆహా మరి ఆడు ఫోన్ చేసేత్తన్నాడు. ఆ ఎందు కొన్నారంట.
ఫ్రేమంట
ఊహూ హూ హూ మూడొందలేసి ఫ్రేం కొన్నారా
ఏం ఫ్రేమో మరి
హ్మ్ పిలుత్తాడ లావణ్య ని
చూళ్ళే నేను నేను చూడలేద్ ఏ
మా డాడికి ఫోన్ చేత్తన్నానండి మామమ్మీకీ ఒకసారి త చెత్త
హ్మ్
హ్మ్
ఏ ఫ్రేమ్ ఈ రోజు ఇస్తున్నారంట బ్యాంకుల్ని
డాడి ఆ.. ఐదు నిమిషా చమ్మ హలో
ఆ
ఏంటటన్నావు ఈ రోజు ఇచ్చారా
రోజూ ఇత్తారంట.
ఏటీ ఎళ్ళలేదా పెళ్లి కి ఎవరూను
ఆ ఆ
అయ్యో
ఎల్లలేదు అందుకే గిఫ్టు
ఆ హ్మ్ చెరాఆరవా బ్యాంక్ కి
ఊ
ఉహ్
వచ్చర్
ఏర అదరు దాన అడికగిర
ఆ ఏమడగలా
ఇల్ల బ్యాంకల్లోంటే
మీన్న
ఉహ
నిన్న మొన్న
ఉ
చెక్స్కు అవి ట్రాన్స్ఫర్ టెక్స్ అవి పెట్టడానికి కెల్ల
ఉ
అప్పుడు
అవును బయటికి ఫోన్ అయితే మ చెల్లలో అయన అ అత్తు ఆ
అడగా ఆయన అడగలేదు నేను ఏం అనలేదా
ఉ బిజీగా వున్నింటదా ఏ ఎ ఏంటి పోసచ్చ క్లియర్గానే
ఆ అక్క వచ్చింది అన్నావు కదా ఆ అక్కతోన
ఒకసారి ఒకసారిడు
ఆ అ
మై
హలో
ఏదనుంటే అడిగెదె హు హు ఇ నా చాలెంజ్ తెల్సాగ అ సరే అక్క ఆ హలో
ఆ చెప్పు
అదే మొన్న అమ్మన్నాము అంటంది. ఇద్ కాని డగుతుందంట నిన్నోటి అడగాలి ఉండు ఉండు అంటుంది నన్ని
ఏమని
ఇద్దరో అమ్మా అంటున్నానని అంతకని అడుగుతుందంట అద ఎమ్మ పడు పోయిందు కద అందుకు హ్మ్ హ్మ్
ఆఫ్ ఎంత మరి చేసావా మీ డాడీకి ఫోను
అమ్మకి చేస చెప్పాన్లే వెళ్లాలి ఇప్పుడు బండి పట్టుకునే అదే మా డాడీ రావాలి స్టార్ట్ చేయాలంటె
ఎక్కడ ఎక్కడ తీసుకెళ్ళాల షాప్కట్ దగ్గరకా
హ్మ్ ఎక్కడికి తీసుకెళ్తాడో తెల్దు
ఆ
హు హ్మ్ ఈ మధ్యలో పండుగలు ఏమి లేవు సెలవులు కూడా ఏమి లేవు. ఇ నెల సెలవల్లేవ్ ఈనెల్లో
నైన్టీన్ నైన్టీన్ నైన్టీన్ సెలవేమో
ట్వంటీ ఫైవ్ ఏదో ముస్లిమ్స్ పండుగ దానికి ఇచ్చారు.
నైన్టీన్ శుక్రవారమా
ఎమోనె
హాస్పిటల్ ఎల్లాలి కదా అమ్మా
పంతొమ్దు తారీఖనా
ట్వంటీ వన్ ఏమొ ఫాథర్స్ డే ట్వంటీ ఏమొ బర్డే మమ్
అవును
హ్మ్ ఫాదర్స్ డే అంట మీ డాడీకి చెప్పబా అమౌంట్ శాలరీ పడి పడిందని
ంది ఆల్రెడీ తీసుకున్నాడు కూడా ఇంగే క్కు ఇచ్చేది ఇంకా నాది చ ఉంత ఎడదల
సచివాలయంకి అది బండి తాళం మీ
చేయింకొచ్చేస్తవా? చేయింకొచ్చేస్తవా? హా ఏంటీ? హలో!
చేయించుకొచ్చేస్తాడు. ఇచ్చేయి
ఏం మాట్లాడ్లేదా?
హ్
ఇంక పట్టుకెళ్ళాడా
పట్టుకెళ్లలేదు ఇక్కడే పెడతాను యే ఉండదా ఇక్కడా
ఉంటది.
హ్
నువ్వు నాతో ఆటలాడ్తలేదు మరి
అ
మీ అమ్మకు చెప్పావా వచ్చాడు వచ్చాడని
చెప్పలేదింక బయటున్న ఇగో స్టార్ట్ చేస్తున్నాను.
హ్ అవ్వట్లేదా?
పొద్దున్న ఏమయిందనుకుంటున్నవ్ దొరగాన్ని స్టార్ట్ చేయిమంటే ఒక్క రొండు నిమిషాలు చెత్తకి ఫోన్ ఏది? హలో
ఆ
కచ్చ కచ్చ ఆ ఇంకేంటి పొద్దున్న బండి స్టార్ట్ చేయమని దొరగానికి బండిస్తే బండి
కొడత్నాడా?
తాగి పలగొట్టేస్తున్నాడు. కొట్టాతంటే అవతర్లేదు అప్పుడు చూస్తే తాళం తిప్పలేదు రా అన్నాను బో బోరందడు
బ్యా
నేన్ అంతకు ముందు కొట్టాను అంతకు ముందూ నిన్నా ఏం చేసాడ్ అన్ న్నా నబంట బయట ఇటు సెడుతు అడుచ పోయింది వర్షంలో అందుకని ఇలా చూప్న్నానని ఏ రా సప్న్నాం అ చూప్న్నాం అన్నాడు ఏం మాట్లాడలేదు కారు కొనుక్కున్నాడు కదా ఎనిమిది ల లాంట ఎనిమిది ఆ అయితేనే కోరుయి ఇక్కడ ఎందు గట్ట బండి అడి అని తగట్టుకూన ఒక ఆరాలండి ఆ ఏ ఏ అంటున్నాడు ఆ చూసుకున్నా అంటున్నాడు నీ ఆయన నువ్వు వచ్చినప్పుడు తనలే కోరంటన్నాడు నాకేమ పక్కదుని కోరను దసుకు మేము కొనుక్కుంటాం కోరాను
మ్
ఎల్ హే అంటున్నాడు
ఇప్పుడు ఏం చేస్తున్నాడా కోరత
పావురు తోటి వాళ్ళ తిరుగుతున్నారు
అ ట్రావేల్స్ ట్రావెల్స్ కద ఆ అదే ఎవరన్నా ఏదన్నా కంపెనీకి లేపో
ట్రావెలింగ్ ఏం కాదు
డ్రైవింగ్ చేసుకోవడానికి గట కాదా ఆ తిరగడానికికో అనుకున్నాడా
తిరగడానికి వాళ ఫ్యామిలీ తిరగడానికి అలా అవిడు కొ దణమదంత అత్ర ప్రమాధవణి
చూడు చూడు అయిపోయింది